ఆ ఫ్రీ ఉన్నారారా
పక్క
ఆ ఇంకేంటి మరి మీరు ఎక్కడ ఉంటారు ఏరియా అన్నారు
కరీంనగర్ నగర అక్క
హైక్ నగరం
హయి నగర్ సి సిీఆర్ఎస్ కాాల్
ఆహా అంటే ఆ ఓనర్ వాళ్ళు ఎంత మంది ఉంటారు
ఒక్కరే ఉంటారు వాళ్ళగా ఇల్లు వాళ్ళ పైన కింద రెంట్ ఇచ్చారు
పైనన కింద రెంటా
ఆ మేము ఉండే రూమ్ పక్కన ఇంకొకళ్ళు ఉంటారు రెంటికి పైన ఇద్దరు ఉంటారు
ఆ మీకు రూమ్ ఫ్రీగానే ఉందా ఒకటి సింగిలా ఉందా పాటమ్దు పాటమ్మాదు పాటాల మాగ పాటలా మగ అదే మీకు ఫ్రీగానే ఉంది కదా అందులో అందరు సరిపో
ఆ ఫ్రీగానే ఉంది పెద్ద రూమ్ ఇది రెండు రూములు అంత ఉంటది
ఆ మీ సామాన్లు అన్నిీ తెచ్చుకున్నారా సి
ఆ కొన్ని తీసుకొచ్చుకున్నాం ఇక్కడ సార్ వాళ్లది బీరువాటి వి అవింద
ఆ బాబుకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ అయితే అక్కడ హాస్పిటల్ దగ్గరలో హా స్కూల్
స్కూల్లు కూడా దగ్గరే ఉంది హాస్పిటల్ స్కూలు పక్క పక్కనే ఉంటాయి
మరి ఇప్పుడు హెల్త్ కొంచెం బెటర్గానే ఉందా
ఆ మంచి గానే అక్క ఎనకి
ఆ మీకు ఆపరేషన్ సీజరిన్ కదా
ఆ బాగుంది కదిీ ఆ లేద అక్క కుట్లతో ప్రాబ్లం లేదు కానీ నాకే జలుబ అయింది ఫోర్ డేస్ అవుతుంది అసలు తగ్గట్లే ఏం వాడిని తగ్గట్లేదు స్మెల్ తెలవట్లేదు
ఆఊ ఓమాగిట్లా తినకపోయ లో
ఆ అదే తినాలక్క
బాబు మాకు కూడా సిజేరియన్
అవునా ఇప్పుడు నార్మల్ యాడ అవుతుది రావట్లే ఆ టూ డేస్ పెయింట్స్ వచ్చాయి హలో హలో అక్కా హలో హలో హలో